ఫస్ట్
హలో
హా హలో
బాగున్నారా అండి.
హా ఆ బాగనే ఉన్నా అండి మీరు ఎలా ఉన్నారు.
ఆ బాగున్నాం అండి ఏం చేస్తుర్రు అండి తిన్నరా.
ఆ టిఫిన్ అయిందండి.
అవునా ఏం టిఫిన్ చేశిర్రండి.
దోశ చేశాం అండి.
అవునా మేం గూడా ఈరోజు దోశనేే తిన్నామండీ.
ఊ చాలా రోజు చేశిందండీ.
అవునండి ఏ పిల్లలు వచ్చారండి చుట్ చుట్టాలు వచ్చారు చాలా మందీ. పిల్లలు వచ్చిర్రు ఈరోజు చికెన్ ఫ్రై యీ పప్ చారు జెయ్యమంటుర్రండీ
ఆ
మీరయితే బాగా చేస్తారు నాక్ తెలియదు ఎట్లా జెయాలి అడుగుదామని చేశినా.
అట్ల నా అండి
ఊహు ఇంకా పిల్లలు ఎలా ఉన్నారండి మీ పిల్లలు.
అందరు మంచిగనే ఉండ్రండి.
ఊహు ఓకే అండి అదే ఒకసారి ఫ్రై ఎలా జేయాలో నేను చేస్తనేమో గట్టిగా రాట్లే అండి కూరలానే వస్తుంది. ఎట్లా చేయాలనీ ఒక మాట అడుగుదామని చేశినా.
చికెన్ ఫ్రై ఆ అండి.
ఆ చికెన్ ఫ్రై
అయితే ఫస్టూ చికెన్ తీసుకురావాల మంచిగ కడుగండీ ఒకా జల్లడలో వెయ్యాలి. వేసి వాటర్ అంతా నీళ్ళన్ని పోయిన్ తర్వాతా. బోల్ కడాయిలు ఏశి బాగా ఏంచి కొద్దిసేపు కొద్దిగ సాల్ట్ ఏశీ ఉడకబెట్టాలండి ఉడికిన తర్వాత నీరంతా వస్తాయి.
ఆ
వచ్చినప్పుడు మళ్ళా ఒక జలెడ్ లేసి ఆ వాటర్ అంతా నీళ్ళ అన్నీ పోయిన్ తర్వాతా పీసెస్ అన్నీ ఉంటాయి కదండి.